హలో
హలో హలో
హలో
ఆ విన్పిస్తాందా
నేనా వర్కింగ్ చేస్తా ఉం ఉన్నా చేసి ఇప్పుడే ఫ్రెష్
అప్పుడే తిన్ అప్పుడే తినేసార
ఆహా ఇంకా తి కూర్చుంటే అందుకో చేద్దామని కారిడార్లో నడుస్ స్త ఉందంట.
తినకముందే వాకింగ్ చేస్తున్నం. ఏం
ఆ తిన్న తర్వాత కూడా చేస్తావా? వాకింగ్
తి ఏం పెడ్తారు మీకి
ఫుడ్ పెడుతారు కచ్చితంగా తిన ఫుడ్ ఎయితే ఏమన్నా ఉడికియాలి కదా నీట్ గా ఇలాది కూడా ఇంకా
అంటే డైలీ ఒక మెనూ ఎ ఉంటాది గదా అంటే ఒక రోజు ఒక్కొక్కటి ప్రతి వీక్ అదే ఉండు
హుహు వాళ్ళకి ఏది నచ్చతే చేస్తరు
మార్నింగ్ ఆ
ఉమ్ హు హు
వాళ్ళకి ఏముంటే ఆ కి కిచెన్ లో చామకానికి పెడతారు
అదే అండి అసలు ఇప్పుడెం చేసింటారు
నాకిరోజు దోశ
ఓ దోస
దోసకి
ఆహా లేదు లేదు ఫాస్ట్ గానే స్టార్ట్ చేస్తారు వేస్తా ఉంటే వెళ్ళిపోయ తక్కువ మందే ఉంటారు అంత వెయిట్ చేయాల్సిన ఏమిఅవసరం ఉమ్ హు వేసేసి అక్కడ పెడతా ఉంటారు హార్డ్ బాక్స్ లో ఏసి
ఇన్ సాగేస్తా స్తారా దోస
బాత్ ఆ ఎన్ని అయినా తినచ్చు పోయిన వీక్ అయి తి మసాలా దోస ఏసున్నారు మాకు
ఓ మసాలా దోస ఎ
మా పె
ఇట్లా రివాచ్చిందా
ఉమ్ బా బాగా పెడతారు అంటే నార్మల్గా వాళ్ళు ఆ కుర్మ సపరేట్ గా చేసి తీసుకోని పెట్టుకొనింటారు గదా ఇంకా
అది జస్ట్ ఇంకా దోశ పైన పెట్టేసి ఇచ్చేస్తారు అంతే ఉమ్
ఉమ్
ఇప్పుడు చాలా ఇప్పుడు చా ఆహా లేదు లేదు ఒ ఒక్క దోస కె
పో
ఒక్క దోస కె పెట్టిస్తారు ఎ ఒకవేళ ఆ ఒకవేళ అది పక్కన పెట్టేస్తే మనం ఎంతైనా వేసుకోవచ్చు
అ
వాలేం పక్కన పెట్టరు అదా దాని పైన ఒక్కటి ఒక్కొక్కటి ఏస్తా ముందు ఏస్తా వున్నారు ఇప్పుడు వాళ్ళు మార్చేసే ఎగ్ నిన్నదే నిన్ననే పెట్టసా ఈ రోజు ఇంకా దోశ వేస్తారు ఉత్త ప్లేన్
అ
ఉ బానే పెడతారు నైట్ కూడా ఆఫ్టర్నూన్ ఒక కుంటే కొంచెం కష్టం హు అంతే మాకు మేము ఈరోజు ఏం చేస్తే ఇంకా అదే సీన్ చేంజ్ చేయరు ప్రతి వీక్ అదే ఉంటంది
ఆ మా అట్ల మెనూ అలీ అది కూడా
ఆ వాళ్ళు ఏం చేస్తారు తెలియదు కాబట్టి ఇంకా
ఉమ్ మేమ్ రోజు కొత్తది అనుకొని పోల్ల ఏదోటి ఆ పుల్లగూర అరస్ సామ్ అవే అవే పెడు
హుహు నైట్ చేస్తే ఓన్లీ రసమే పెడతారా ఇంకేం పెట్టరా
ఆ నైట్ రసం అయితే కన్ఫామ్గా ఉంటుంది ఆ రసంతో పాటు చేస్తారు ఏదో ఒక తాళింపు చేస్తారు అది
అయ్యో అవును
అంతే లిరు వెడ్నెస్ డే
హుహు
ఒక్క రోజు ఇప్పుడు అప్పుడుప్పు గుడు సారి అట్లా
హా
చట్నీ చేస్తారు నైటే మీకు సండేస్ బిర్యానీ బాగా చేస్తారా ఆ
హ్మ్ హు సండే పెడతారు మాకు బానే అన్ని రోజులు బానే చేస్తారు ఓన్లీ ఆఫ్ ఆఫ్టర్నూన్ టైమ్స్ లో కొంచెం కష్టం అంతే
ఆ ఉండాలి కదా మనకి ఫస్ట్ ఆఫ్టర్నూన్ నూన్స్ కాదు ఆ చల్లగా అయిపోయింటుంది అన్నం మా కర్రీ కూడా చల్లగా అయిపోయింటది
అట్లో చేస్తా ఒకవేళ వేడిగాను ఉంటే మనం అట్లే కొంచెం తినడానికైనా ట్రై చేస్తాం
అవును
అప్పుడే
ఆహా ఇంకా లేదు చేస్తా ఉన్నారు ఎయిట్కి వెళ్తాను తినడానికి
తర
ఉం
ఎయిట్ కి తింటారా మీరు
ఆ ఇంకా ఎయిట్ కి మళ్ళీ ఆకలితాది ఫాస్ట్ గా తినస్త మళ్ళీ నైట్ ఆకలి అవుత ఉంటాది
సవా
ఏమి మాకి ఇంకేం తినడం పడ కూర్చో ఉండడం అంతే
అవునా నాకైతే వాకింగ్కి చేయకపోతే నిద్దరే ఖచ్చితంగా గంట నేనైతే తిన్న తర్వాత అ బా వస్త ఉంది పేసి చాలా బాగా వస్తుంది గాలి అయితే
ఉమ్ మాకు అసలు టెరస్ పైకి పోవడానికి కూడా లేదు ఇంకెక్కడ బయటకి ఆసలు పోడన్ కుండదు
అ
ఇంక అంతా చీక టీ ఏం వాకింగ్ తిండము ఊరికే కూర్చుండం అంతే
మళ్ల అసలు ఎండ కాలం అయితే కష్టం చాలా హ
ఉమ్ అవును అప్పుడుకి
అబ్బో చానా అంటే చాలా
ఉమ్ బయట పడుకోవడానికి ఛాన్స్ లే కనీసం బయటన్న ఉంటే పైకిపోయినా అందరు పడుకునే వాళ్ళు
ఉమ్
ఇక్కడయితే అప్పుడే మా ఆ ఇక బయట వంట చేస్తా వునీన్నారు బయట పో పిజీ వాళ్ళు
అవునా అదేదో గ్యాస్ సంథింగ్ వాళ్ళకి ఏమన్నా ఇష్యూ అయింది ఏమో
ఉమ్
అయినా ఇక్కడ ఏమంత షార్టేజ్ ఉండదు కదా ఉమ్
ఉండదు అనే అనుకుంటా ఉన్నా నేను ఎల్పిజీ గ్యాస్ షార్టేజ్ స్
అవునా వస్తా అక్కడ రెస్టారెంట్స్ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ క్లోజ్ చే ఉమ్ అసలు ఆది ఏంటో కూడా తెలీదు ఎంతసేపు రూమ్ రమ్ రోమ్ లో నే ఉండపోతున్నాయి
అ
ఉమ్ కరెంట్ పోతుంది కష్టమే అసలు
ఎంతగా
ఉమ్ పెడతారు నైట్ పేడతారు ఉమ్ ఆఫ్ ఫ్టర్ నూన్ నైట్ టూైమ్ పెడారు ఆఫటర్నూన్ ఉన్నళ్ళు ఆఫటర్నూన్ వేసుకుంటారు అంహా లేదు లేదు గట్టిగా ఏమి ఉండదు వాటర్ వాటర్ అట్ ట్ వాటర్ తాగుతే ఎట్లా ఉంటది అట్లా ఉంటది అంతే
ఓయాబ్బో
హా హా టింక్ పా అక్కడంతే అట్లే ఫుడ్ వాల్ పెట్టేది మనం తినాలి ఎక్కువ మనం మన డబ్బులు ఇంకా ఎక్స్ట్రాగా బయట తిినడానికి
డబ్బులు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంగ వేస్ట్ వేస్ట్ అను కుంటా
ఉమ్ ఇంకా వాళ్ళు ఏమి పెడితే అదే తినాలి మనం
ఉమ్ డబ్బులు మొత్తం వేస్ట్ అయి తాయ్ మనకు
ఉ
వస్తున్నావు ఓ డైలీ రోటీన్
అ
ఇలాగ ఏమైనా రినిన్ తర్వాత కొంచెం ఏమన్ చ
ఏం లేదు తిన్న తర్వాత పడుకోవడమే ఏముండవు ఏ వచ్చేసినా ఎక్కువ రోజులు చేయలేము అది పెద్ద ప్రాబ్లం
ఆ
ఉ తినకు పడుకోనే ఏస్తా
ఇంకా
ఏం ఎంతసేపు అది ఇంకా ఫోన్ చూడలేదు కదా ఆహా
అ
వస్తూ కు పడుకుంటా
మూవీస్ కూడా చూడవు అసలుకే ముందే
ఆ ఇంకే ఫోన్ చేస్తే ఇంకా ఇంట్లో మా అమ్మతో మాత్ వడితే ఇంకా పడుకునే ఏస్తాను ఫాస్ట్ గా
ఆ వుచు
వెళ్తారా మీరు ఇంకా తినడానికి
కాయిచు జూయింగ్ వీలెల్ సంథింగ్ దానికి
మ్మ్మ్మ్
సరే మరి అయితే ఉంట
మంచిది ఉ సరే ఉం